ఆ నాపా అవునా పైనా
ఆ చేస్తా నువ్వేం చేస్
మేమూ ఇప్పుడే భోంచేసినాము ఉ
అ
బ్యాగ్ సర్దాలంట ఊరికి పోయేకి ఆ పనిలో చే ఆ పని చేద్దామని ఇంగ
భోజనం అయ్యిందా
ఇది
భోజనం అయ్యిందా
అయ్యింది మీది
మాదీ అయ్యింది కాలేజీ పోలే ఆ చూడలే ఈరోజు సాటర్డే కదా ఆవు తొమ్మిది గంటల వరకు రా వరకే సీరియల్ ఈ రోజు ఆ తరవాత రావు అందుకే బోరు కొడుతా శనివారం సండే సండే కూడా రావు సీరియల్ లు
ఊ పోలే కాలేజ్ కి
రేపు పోతారా హాలిడేస్ అయిపోయినా అప్పుడే ఇంగ
ఉమ అయిపోయ
ఈ రెండు నెలలు ఉండి ఇంటి దగ్గర మళ్ళా కాలేజీ పోవాలంటే కొంచెం
ఊ ఊ ఊ
బరువుగా ఉంటుంది మీకు ఇంగా అ
ఇంగ మళ్ళీ అవే దినల్లా పొద్దున
మళ్ళా అవే గుర్తొత్తన్నాయి పాలంటేనే మీకు
సప్పు ఉంటాయి
సప్పగా ఉంటాయి ఉప్పు ఉండదు కారం ఉండదు ఇంగేమి చికెన్ పెడతారు కదా వారంలో రెండు మూడు సార్లు
ఇప్పుడు పొయ్యే చోట బావుండవు వేరే హాస్టలు హాస్టల్ వేరే
లాస్ట్ ఇయర్ ఉనింది కాదా
ఉహూ కాదు
అయ్యో రామా అదైతే బావున్నే అదే పెట్టుకోవచ్చు కదా నువ్వు
అది ఫ్రెష్షస్ ఒకటేనా అంటే
అవునా అంటే ఫ్రెష్నెస్సు పాపము ఫస్ట్ సంవత్సరం బావ తినల్లని వెడతాన్నారేమో
ఉహ్
ఇంగా రెండో సంవత్సరం అలవాటు వన్నారులే ఏదోటి తింటార అనే సాంబార్ అన్నము.
ఆహ్ ఆడ పెడతారు దీనం దీనంతా బావుండద్.
దీనంత బావుండదా అట్ల ఎట్లా ఆ నేనేమి నాలుగు సంవత్సరాలకు దాంట్లోనే ఉంటావేమో అనుకుంటాన్నా.
అటలే
ఆహ్ మరి సర్స సమైనా పోకు రూమ్లు రూమ్లు మారుంటాయిలే ఏసీ దీసుకున్నావ్ ఈసారే
చాలై అయిపోయినాయి ఏసిలు డెలప్ లో
నువ్వు జెషే లోపుల అయిపోయినాయ
ఆ
తీసుకోవాల్ అనుకోంటివే నువో
నలుగురు ఉన్నారు తీసుకుందానుకోంటడి నలుగురు అయిపోయి
ఇప్పుడు ఉండేది
ముగోడిది నాన్ ఏసీ
ఎంతమందే
ముగ్గురు ముగ్గురు
ముగ్గురా ఏసీ అవసరమా
ఇంగేమి ఎంతడాతో
ఆ మళ్ళా ఆటంటప్పుడు నువు ఉషారుగా ఉండాలి గదా ఆరోంతా
ఏదో ఇంగా హాయిబోయింది.
ఆ అంటే సమ్మర్ అంతా ఇంటికి వస్తారులే ఇంగా ఏం ఐ ఏం పని ఉంటుంది గాని సామాన్లు యేప్ మే నెల ఫస్ట్ కంతా వచ్చేతారు.
ఆ
అప్పుడు ఇంగా ఆడే ఆడకంటే మన ఇంట్లో ఈడే ఉంటాయి కదా కూలర్లు అన్ని
ఆ
వాళ్ళకి ఏసికి డబ్బులు కట్టే కన్నాంటే ఇంగా ఇప్పుడు ఎట్లా ఏసి అవసరం లే జనవరి వరకు ఫిబ్రవరి వరకు
ఆ
మీరు ఏసీ వాడేది బిస్ మార్చిలో ఫిబ్రవరిలో ఏమన్నా మాడ వాడితే కొంచెం కష్ట వాడతారుంతే
ఉ
అంతవరకు ఇంగా ఏం అవసరం ఏసీకి ఎంత ఎగస్టా హలో
పదివే పది వేల్ పదివేలాన్.
పదివేలన్నా ఎగస్టా. ఆ
అట్ పిజీలో ఉండేక్ లేదు.
ఆ
పి జి లో కూడా ఉండకూడదు ఆ కాలేజీ లోపలే ఉండాలంటారు
ఆ
మల్ బయతికి పోతే డబ్బులు ఓతాన్న మళ్ళీ
ఓహో వాళ్ళకు పోతాయని డబ్బులు వాళ్ళు అట్లన్న మీకు పెట్టింటారు కంట్రోల్ బయటికి పోకుడదని బయటికి పంపిస్తే అందరు పోరు
మ్ ఇంకేంది
అందరు పోతే వాళ్ళ బిజినెస్
ఆ
అందుకు వాళ్ళకి అట్లా మీకంత స్ట్రైక్ట్ పెట్టింటారు వాళ్ళు చుట్టూ ఇన్ని కిల పెట్ టర్ లో ఉండాల లేకపోతే మా హాస్టలోనే ఉండాలని
ఆ అది కూడా పేరెంట్స్ ఉండాలంట చుట్టూ
ఆ
బంధువులు ఉన్నాయి ఏమున్నా వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్లు చూపియలా
ఆడునట్లు ఆడునట్లు ప్రూఫ్ చూపాలే మీరు ఇది బాగుంది అయితే లివర్ ఇళ్ళ కాలేజీల అయితే అందరు బయటికి పోతున్నారు కదా పీజికి
ఆ
అయితే చాలా మంది వెళ్ళిపోతున్నారు అట్లా మీరు పోతే వాళ్ళకి అన్ని లక్షలు ఎట్లొస్తాయి రావు కదా
అవుంటాయి కొన్ని హాస్టలు అమ్మాయిలవి ఎ హాస్టల్లే ఉంటాయి నాలుగు లక్షలు ఒక సంవత్సరానికి వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతైనా పెడుతారు అమ్మాయిలని ఎంతైనా పెడుతారు వాళ్ళు
ఆ
అవి అవి ఎట్లా ఉంటయి ఇంగ ఎంత బాగుంటాయో
అవునా
ఫైవ్ స్టార్ హోటల్లాగ ఉంటాయి ఇంగ అవి
అంటే నాలుగు లక్షలు కడుతండ్ల
ఆ అ దానికి నాలుగు లక్షలు మళ్ళీ ఇది మళ్ళీ కోర్సుకి నాలుగు లక్షలు
మరి అన్ని లక్షలు కట్టేటప్పుడు ఫైవ్ స్టార్ లాగా ఉండాక ఇంగ ఎట్లుంటాయి
అ
అవి వాళ్ళు అంత డబ్బు నోళ్లు కాబట్టే అడికి చేరింటారు కాబట్ ట్టి వాళ్ళ తగ్గట్టు ఫెసిలిటీ అవి పెట్టింటారు వాళ్ళకి సరిపోయెంత ఏవంటా అవి ఎట్లా ఏడుంటాయి ఇంగ మళ్ళా నాలుగు లక్షలు హాస్టల్ కే కట్టాలంటే ఎన్నాళ్ కోస్తంది పది నెల్లే కదా
ఉ
పదినెళ్ళే.
పదినెల్లు.
రెండు నెల్లు ఇంటి కాడే ఉంటారు.
ఆ
పది నెలలకు నాలుగు లక్షలు కడుతున్నారంటే. ఇంకా ఎంత లగ్జరీ గుంటాయి ఆ రూమ్లు. మొత్తం సంవత్సరానికి పది లక్షలు అనుకో. వాళ్ళు కట్టేది.
మాముూల్ గా. ఆ హాస్టల్లో నైట్ క్యాంట్రీన్ ఉందే.
ఉ
దాంట్లో ఏ అంటే ఉంటాయి రో అన్ని ఉంటాయి. ఇప్పుడు పోయే దాంట్లోయితే. అంటే ఇంకా దోశలు, పరోటాలు అన్నీ ఉంటాయి. రాత్రి.
దోశలు, పరాటాలు. అ గాలికి పైన బాగా, గాలి పెడతాంది. ఇలాంటప్పుడు ఆ చెవిలో పెట్టుకునేటి పెట్టుకో. పళ్ళ వరకా
ఉన్నా.
అవైతేనే సరిపోయేది లేకపోతే నా మాట ఇనపరాదు.
ఆ గే
బడికి ఈయనకు బ్యాగ్ సర్దాలంటా.
ఆ
నేనే సర్ధాలా చాత గాదు ఈనకు. అన్ని నా మీద ఆధారపడింటాడు.
ఏంచేస్తాన్నారు.
బట్టల్లో.
ఆ
బట్టలు సర్దాన్లే ఇంకా.
తిన్నారా వాడు.
ఆ తిన్నాడు తిన్నాడు. ఏం తింటాడు.
ఏం కూర.
ఊరగాయే. వాడు తినేది ఊరగాయే. ఇంకా ఊరకాయ కొంచం తిని. అడవంగుంటాడు అట్లే ఏ ఇద్దు. ఈ బట్టల అన్నీ సర్దేలకు రాత్రి పన్నెండు అయితుందేమో నాకు ఇంకా. చూడు ఎన్ని ఉన్నాయో అన్నీ. ఉ మీ అమ్మోళ్ళు ఆ.
నాన్వేజ్ ఆ.
ఆ మీ అమ్మోళ్ళు
వెళ్ళా
సుమారుగా పొయింటారు ఫోన్ చెయ్
పెయింటర్
తెల్లారుజామున దిగుతారేమో మూడు గంటలకు
ఆ ఆ ఆ మూడున్నర
ఆ మూడున్నర కు దిగుతారు
ఆ
అంటే ఆ సరిపోదు ఏం సరిపోద్ది ఆమ్
బాలే పిల్లాగా
అమ్
మారేం తిన్నలేదా
ఇదో బట్టలని తీస్తానాను అన్ని వేస్ట్ బట్టలు అన్ని చానా ఉన్నాయి ఊరికే ఎత్తి పెట్టిన ఇన్నాళ పనిలేక నేను
ఆ
అన్న అడ పారేయాల ఇంకా అన్ని ఎన్ని ఉన్నాయో చూడు
హ్య సినిమాలో ఏం చూడలేదా ఎంటే
సినిమాల చూడలే ఈ సినిమానే ఉంది బట్ బట్టలు సర్దే సినిమా చూత్తన్న బాహుబాలి సినిమా చేసిన చూడలే అది
ఆ సినిమాల ఏం చూడలే ఈ సినిమానే ఉంది ఉమ్ సరే బాయ్ అయిందిలే చూడు పది నిమిషాలు